గుడ్ మార్నింగ్ అండి.
ఆ గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నారు.
బుడ్డోడు హోంవర్క్ సగమ్ రాసి పడుకున్నాడు. అదే రాయిస్తాన్న.
అవునా! ఈరోజు సెకండ్ సాటర్డేగా స్కూల్ లేనట్టుంది.
ఆ లేదు.
ఆహా! ఆ తిన్నామండి. మీరు తిన్నారా?
ఆ తిన్నాము. ఇప్పుడే స్నానాలు చేసొచ్చినాము.
ఆహా! అవునండి.
మీదేమ్ కర్రీ?
మాదా? మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటి కాడ, ఈ రోజు మటన్ వండారు అక్కడే తిని తిన్నామండి.
మ్!
హ్మ్ హు! పనంత అయిపోయిందా అండి? బట్టలు పిండడం. అవునా? ఏం చేస్తాంది మీ పాప?
పడుకున్నది.
ఆహా!
మాగాడ పెళ్ళికి పోదామని అందరూ రెడీ అయితాండు.
ఆ!
పెళ్ళికి పోదామని అందరూ రెడీ అయితాండ్రు.
ఆహా! మీరు కూడా వెళ్తున్నారా అండి పెళ్ళికి.
వెళ్దాం అనేసరికి డీజీఎం పోయిందట. మరి వత్తద, రాదా కనుక్కుందామని పోయారు.
అవునా?
పోదమా వీధిలో
ఆహా!
ఒకయాల డీసీఎం వస్తే రెడీ అయిపోతాం.
ఆహా!
ఇంకా ఏం చేస్తాల్లు.
ఏముందండి ఏం లేదు ఇంతసేపే మార్నింగ్ లేసినాక ముఖం కడిగి. చాయ్ తాగి టిఫిన్ చేసాం చేసి ఇంతసేపే మ మళ్ళీ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లాగా కాకుండా మళ్ళీ అన్నం తినేసి
హ
ఇక ఇప్పుడే కాాలి కూచునా ఆ
అవునా
తినేసి కూర్చి ఆ తిన్నదండి మార్నింగ్ కాఫీలో కొంచం ఏమండరు రస్క బిస్కెట్ వేసి తినిపించాం తిన్నది కొంచెం అన్నం పెడితే కొంచం తిన్నది ఇగ
మీ నాని వాళ్ళు ఉన్నారా అండి
ఆ ఉన్నారండి ఈ రోజు ఇంటికాడే
ఏం పని చేస్తారు వాళ్ళు
ఏముంది ఏం లేదు చింతకాయ అంది
ఇంకా ఎం కర్రీ చేసారు హలో హలో
అ
చె హలో హలో
పోలే పోతాడు తానం చేసి హలో
సిగ్నల్ సిగ్నల్ వస్తలేదండి
ఆ అవును అదే మీ వాయిస్ వినపడట్లేదు
మ్మ్ అదే తాట్లే హలో అంటటే కూడా ఎం వి ఈ కనెక్షన్ పూర్ ఉన్నదండి మా కాడ సిగ్నల్ జియో సిగ్నల్ అసలు
జియోకుండదండి మీకాడ సిగ్నల్
మా కాడ లేదండి ఊకే అసలు
ఆ
మ్మ్ ఇదో ఇదొక్కటి రాదు రా అయిపోయిందని ఇదొక్కటి రాదు రా అయిపోయింది అని రాసినవ్ అన్ని రాషి
మీరే రాస్తున్నారా అండి హోంవర్క్ మీ బాబుది
అవునండి మా వాడు కొంచెం బద్ధకం చేస్తాడు లెఫ్ట్ హ్యాండ్ తో నేనే రాతన్న
అవునా ఊ మ్మ్
తక
మీ పాప ఏం చేస్తుంది ఆ లేసింది ఏడుస్తా ఉంది చింతకాయ గింజ పొట్టు ది గిన్నె తీస్తా ఉంటే ఆ గింజ నోట్లో పెట్టు ావని ఒద్దని తీస్తే ఏడుతావుంది అమ్మే
మింగుతాదండి గొంతులో ఇరుక్కపోతాయి
ఆ
హ
హే తీయి గో ఆమె చింతకాయలు తింటా ఉంది
మ్మ్
మ్మ్ అదే పని ఇగా ఇంటి కాడ అదే పని కీడ ఇదే పని
ఉహు ఇప్పుడు ఇగ ఆ సీజన్ చింతకాయ సీజనే కా ఇది మీది మీరు దులిపిల్లా అండి
అ
హలో మీ చింతకాయ మీది ఇంటికాడ చెట్టున్నాయాని మీకు హలో హలో హలో